హలో
ఏం చేస్తున్నావ్
ఏం లేదండి ఇందాకే స్టడీ వెళొచ్చాను
ఆ నేను కూడా స్టడీయాళకి వచ్చానండి చదువుకున్నాం దేనికి ప్రిపేర్ అవుతున్నారు మరి
నేను ప్రస్తాం నాకు వేసాల్సి జయ్య ఉందండి మెయిన్స్ మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు
నేను నార్మల్ ఈ ర్ ర్ బి ఎగ్జామ్స్ ఉన్నాయి దానికోసం చదువుకుంటున్నాను అండి
అవునవును నేను కూడా విన్నాను మీ మధ్య ఎన్ టీ పి సి ఎగ్జామ్ ఉందంట కదా
అంటే ఈ నెల పదహారు నుండి ఇరవై తారీఖు వరకు ఉన్నాయి ఎగ్జామ్స్ దానికోసమే చదువుకుంటున్నా
మీకు డేట్ వచ్చ
లేదండి ఇంకా రాలేదు దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను
ఇంకా చెప్ మళ్లీ మీ ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది
బానే చదువుతుంది చదువుతున్నాను అలా
మరి ఇంకేంటి హాస్టల్ సంగతులు ఏంటి ఫుడ్ పెడు న్నారా మీకు
అవునండి నిన్నటి నుండి హాస్టల్లో ఫుడ్ పెట్టట్లేదు అదేదో ఇరాన్ వార్ అని ఫుడ్ పెట్టట్లేదు
అవును మా గున అంతే కని తెసు నగర్ లో ఉన్న అన్ని హాస్టల్స్కి కొన్ని ఎటువంటి
మా కూడా అలానే ఉందండి
అవును ఇంకేం మరి ఎక్కడి దాకా వచ్చి మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిందా
ప్రస్తుతానికి అయితే కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అయినాయి
అవునవును ఇంకా లాస్ట్ టైం మీరు ఏం రాయలేదు కదా అండి నోటిఫికేషన్స్ కి
లాస్ట్ టైం అంటే స్టేట్లో రాసానండి బట్ సెంట్రల్ లో ఇప్పుడు ఫస్ట్ టైం రాస్తున్నాను
ఓకే
ఉ
ఇంకా నెక్స్ట్ ఉగాది వస్తుంది మరి ఇంకేంటి ప్లాన్స్ మరి
ప్లాన్స్ ఏమి లేవండి మీరు ఇంటికి వెళ్తున్నారా మరి
ఏమో నేను చూడాలా నాకు మెయిన్స్ ఉంది అండి కష్టం నేనైతే ఒకరోజు వెళ్లి వస్తాను ఎందుకంటే హాస్టల్ రూమ్ కరెక్టా
ఫుడ్ మీకు కూడా పెట్టట్లేదా అండి
అందరికీ అదే కిచెన్ కదండీ, మన భారతదేశం లో ఈ వి
హు కానీ నేను న్యూస్ లో చూసాను హైదరాబాద్ లో అలాంటి ప్రాబ్లం లేదు అని వచ్చింది,
అవుననుకోండి కాకపోతే సిలిండర్స్ ప్రైస్ పెరగ సారా అసలు
హు అవునండి,
ఇంకా ఎక్కడి దాకా వచ్చింది మరి
ఏందట మరి సంక్రాంతి కి ఇంటికి వెళ్లారా
సంక్రాంతి కి వెళ్లాను అండి ద దసరా కి వెళ్ళాను దసరాకి వెళ్ళి ఒక వన్ వీక్ కొంచెం వెళ్ళాను కొంచెం వెళను
హు సంక్రాంతి అప్పుడు మరి ఎంజాయ్ చేసారా ఫ్యామిలీతో
సంక్రాంతికి హ సంక్రాంతికి మాది ఏమి ఉంటదా అండి ఫ్రెండ్స్ తో కలిసినాం
గాలిపటాలు ఎగిరేయడం బయట తిరగడం లాంటివి
నా ఫోటోలు గుర్తు చేసుకోవడం
హు అయినా ఊర్లో క వెళ్తే అంతే చిన్ననాటి స్నేహితులు కలుస్తారు ఆ సరదానే వేరేలాగా ఉంటుంది
అవునవును అప్పట్లాగా రోడ్ల పైన క్రికెట్ ఆడడం
అవున ఈ కాలం పిల్లలకంటే అవన్నీ ఏం తెలియదు ఏమని అంటే ఫోన్లో చూస్తారు ఇంట్లోనే కూర్చొని ఉంటారు
మన కాలంలో అయితే మొత్తం అన్ని అఔట్ డోర్ గేమ్స్ ఏ ఉండేయి బయటక వెళ్ళలి అందరం కలిసి ఫోన్లు పక్క ఫోన్లు లేకుంటే మంచి అందం కలిసి ఆడేవాళ్ళం
ట్ అయినా కూడా అందరూ కలిసి ఆడుకోవడం ఎంత ఆరోగ్య ఆరోగ్యకరంగా ఉండేది అప్పుడు హెల్త్ కూడా
ఇప్పుడు ఏ ద్వా ఫోన్లు రావడం ద్వారా పిల్లలందరూ బయటకు వెళ్ళడం కూర్చొ చూ
దానివల్ల అందరికీ చిన్న వయసులోనే లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి
అవునవును మా ఇంటి దగ్గర కూడా చాలా మంది ఒబేసిటీ కండ్లు ఐస్ సమస్యకూ ఎదుర్ కుంటున్నారు ఈ ఫోన్ల వల్ల
అవును పిల్లలకి యాక్చువల్గా పేరెంట్స్ ఫోన్లు ఇవ్వకూడదండి చిన్నప్పటి నుండి అలవాటు చేస్తున్నారు. పిల్లలు కూడా ఒక్క నిమిషం ఫోన్ లేకపోతే ఏడవడం స్టార్ట్ చేస్తున్నారు.
ఇప్పుడు జనరేషన్ ఎట్లుంది చిన్న పిల్లలు తినడానికి ఆడుకోవడానికి పడుకోవడానికి ఫోన్లు అలవాటు చేస్తున్నారు పేరెంట్స్ అలాగే అలవాటయిపో
మానసిక వికాసం అనేది తగ్గిపోతుంది పిల్లలలో ఫోన్లకి అడిక్షన్ అనేది ఎక్కువ అవుతుంది
అవును దాని ద్వారా వాళ్ళకు బయట లోకం గురించి నాలెడ్జ్ కూడా తగ్గిపోయింది
ఆ అసలు ఒకర్తో ఒకర్ మా మాట్లాడుకోవడం అనేదే తగ్గిపోయింది మొత్తానికి
బయట వాళ్ళని పక్కన పెడితే ఇంట్లో వాళ్ళు కూడా ఒకరితోని ఒకరు మాట్లాడడం మానేశారు. ఏదైనా బర్త్డే ఉంటే ఫోన్ లో విస్ చేయడం ఏదుంటే ఫోన్ లో మెసేజ్ చేసుకోవడం అంతేగానీ డైరెక్ట్ మాట్లాడడం చాలా దగ్ గిపెయ్ చాలా దూరాలు వెళ్ళినయి మనుషుల మధ్య
అదే కదా ఒకప్పుడు అంటే మంచి సాయంత్రం కాగానే అందరు బయట కూర్చుని మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఎవ్వరికంతా తీరిక కూడా లేదు
అవునవును మేమైతే మా చిన్ననాటి రోజుల్లో ప్రతి రోజు ఒక చెట్టు దగ్గర కూర్చొని పఐదు ఐదు నుంచి పన్నెండు విషాలందరం కలిసి మాట్లాడుకొని ఇంటికెల్ ప్రతిరోజు చానా ఆనందంగ
చెలువులంటే మంచిగ అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి అందరం కలిసి ఆడుకునే వాళ్ళం ఇప్పుడైతే పిల్లలు ఎట్టు వెళ్ళట్లేదు
జనరేషన్ తగ్గట్టు చేంజ్ అయితుందండి మనం ఉన్నప్పుడు ఏమో మామిడి పండ్లు ఈత పండ్లు అని చానా చెట్లకి తిరిగే వాళ్ళు అచెల్ చెట్లు నరికేశారు పిల్లలక్
ఉమ్ అప్పుడైతే ఎండాకాలం వచ్చిందంటే స్కూల్ నుండి రాగానే కతం మామిడి తోటలకి పరుగులు తీసేవాళ్ళందరూ
అవును మేము కూడా మా ఫ్రెండ్స్ ఉండే వాళ్ళము ముగ్గురము. మేము ప్రతి రోజు ఒక మామిడి చెట్టుకి వెళ్ళి మినిమం ఒక ఇరవై పనులు తెచ్చుకొని తినేవాళ్ళము రోజు.
ఉమ్ అప్పుడు మొత్తం సహజంగా ఉండేది ఇప్పుడు అన్ని రసాయనాలు అవి ఇవి అని అన్నీ కలుపుతున్నారు
అవును అయినా ఊర్లో ఉండే వాళ్ళకి అన్ని తెలుసు కాని హైదరాబాద్ సిటీలో ఉండే వాళ్ళకు చాలా తక్కువ తెలుసు అవన్నీ
అంతే కదా ఇప్పుడు ఎవరు తోటకెళ్ళి పండ్లు కోసుకొని రావడం అంటే ఏముండది మార్కెట్లో దొరికితే తీసుకొని రావడం తినడం దానివల్ల వేర్వేరు రోగాలు తెచ్చుకోవడం తప్ప ఏమీ లేదు
మనం హైదరాబాద్ లో నివసిస్తున్నాం ప్లస్ మనకు ఊరు కూడా తెలుసు కాబట్టి హైదరాబాద్ కీ విలేజ్ లో చానా ఉంటది
తే అండి ఇంకా మరి విశేషాలు ఏంటి
బాగుంది ఊర్ల లైఫ్ బాగుందా హైదరాబాద్ లైఫ్ బాగుందా ఎందుకు
అంటే పట్టణంలో వేరేలాగుంటుంది విలే పల్లెల్లో వేరేలాగుంటుంది కదండి జీవితం
ఎంతైనా పల్లెటూరులో వచ్చే మజా హైదరాబాద్ లో రాదండి పొల్యూషన్ ఉండదు టాపిక్ ఉండదు మనసు ప్రశాంతంగుంటది ఫోన్లు ఉంటవు అంతరు ఆప్యాయంగా పిలిసే వాళ్ళు తరూ ఇక్కడ ఎవరి ఏకాకీ బతుకులు హైదరాబాద్ లో
లేవర్ పనుల్లో వాళ్ళు ఉ టారు బిజీగా ఉంటారు ఎవరు పట్టించుకోరు
అందుకే తొందరగా ప్రిపరేషన్ చేసేసుకోని జాబ్ కొట్టేసుకొని ఒక పీస్ఫుల్ లైఫ్ గడపాలని కోరిక
ఇప్పుడు ఎప్పుడుందండి మరి ఎగ్జామ్
నాకు నెక్స్ట్ మంత్ ఏడ్ తారీఖు ఉందండి
అది అయిపోతే జాబ్ వస్తాదా అండి
ఆ దేవుని పుణ్యాన మంచిగా రాస్తే
చదువుకోండి మరి మంచిగా చదువుకోండి వస్తది నేను కూడా అదే చదువుతున్నా ఇగ
అవునవును ఓకే బానే నాడుస్తుందండి సిలబస్ అయితే తే ప్రస్తుతానికి అయితే నాది ఓకే కొంచెం ఇంకా నాకు డౌ వన్ మంత్ టైమ్ ఉంది ఆ వన్ మంత్ లో కాస్త ఇంకా బెటర్ అయితే చాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానికి
హాస్టల్లో ఫుడ్ బట్టర్ ట్లే అంటున్నారు ఎలా చూసుకుంటున్నారు
ప్రస్తుతానికి అయితే నే నడిపిస్తున్నానండి అంత డైలీ వడా బోండా అవన్నీ మానేసి ఓన్లీ ఉప్మా రైస్ పులిహోర పెడతారంట చూడాలి ఎప్పటి వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతదో
చేయలేదంటారు
లేదు ప్రస్తుతానికి అయితే ఏం క్లోజ్ అయ్యలేరు బట్ ఫ్యూచర్లో చెప్ప చెప్పలేం మరి ఎందుకంటే మనకు జూఎస్ ఇజ్రాయల్ వార్ ఏన్నీరోజులు కంటిన్యూ అయితాదో మనకి తెలియదు కదా
ప్రస్తుతానికైతే బట్ తర్వాత క్లోజ్ చేస్తామని ఏమైనా చెప్తారేమో చూడాలి
చూసారా ఇండియా డైరెక్ట్ గా వార్ లో ఇన్వాల్వ్మెంట్ లేకున్నా అక్కడ ఎక్కడో జరిగే వారు వల్ల ఇండియాలో ఎఫెక్ట్ అయితుంది
అంతే కదా అండి వేరే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా మిగతా దేశాలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది
అవునండి అందుకే ప్రతి దేశం ప్రపంచ శాంతి కోసం పొర్లాలి కానీ యుద్దధాలు చేస్ కుంటే ప్రతిదేశం దీనివల్ల చాలా ప్రభావితమైతుంది
దానికోసమే ప్రభుత్వం కూడా ఓచ్ చర్యలు చేపడుతుంది చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుందో వేచి చూడాలి
చూడండి ఎక్కడో అమెరికా ఎక్కడో ఇరాన్ ఎక్కడో ఇజ్రాయిలు ఎక్కడ హై హైదరాబాద్ హైదరాబాద్ దిల్సుక్నగర్
వేరే దేశాల గురించి మనం అంటే ఎం అంచనా వేయలేం కదండి
ఓకే ఓకే అండి మరి అంతా మంచిదే అందరు బాగున్నారా
ఆ బానే ఉన్నారండి ప్రస్తుతానికి అందరు విలేజ్ లో ఉంటున్నారు
మీరు మీరు పర్సన్ ఎక్కడ ఉంటున్నారు
నేను అంటే సిటీలో ఉంటున్నానండి
మీ సిస్టర్స్ ఏం చేస్తున్నారు మరి జాబ్ చేస్తున్నారు ఎవరైనా
ప్రస్తుతానికి అందరు ప్రభుత్వ ఉద్యోగాల కోసమే చదువుతున్నారండి ఏమైనా నోటిఫికేషన్ వస్తే ద దామని వెయిట్ చేస్తున్నారు
ఓకే ఓకే ఆరోగ్యం మంచిగా చూసుకోండి మరి
ఆ మీరు కూడా మంచి మంచిగా చదువుకోండి జాబ్ తెచ్చుకోండి
ఓకే అండి ధన్యవాదాలు అండి
మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందండి
మా కూడా అండి ధన్యవాదాలు
ధన్యవాదాలు అండి